ఆ హలో చెప్పండి ఆ ఫ్రీ అండి ఆ ఫ్రీ అండి
మీ ఊర్లే ఏ
హ
బతుకమ్మ ఎట్లా జరిగింది ఈ సంవత్సరం
బానే జరిగిందండి
బానే జరిగిందా
అవును
అవునా ఎక్కడికిళ్ళారు మీ అమ్మమ్మల ఇంటికి వెళ్ళారా
ఆ లేదు మా విలేజిల్ నే ఉన్నా
అవునా ఆహా
మీరు మరే
వచ్చిరా చుట్టాలందరూ అవునా బాగా జరిగిందా ఫస్ట్ రోజు బాగుందా లాస్ట్ రోజు బాగుందా
ఫస్ట్ రోజు కన్నా లాస్ట్ రోజే బాగుంది
అవునా
హ అవును డిజే పెట్టారు మంచిగా ఎంజాయ్ చే ఎంజాయ్ చేశారు.
అవునా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసావ చుట్టా చుట్టాల వాళ్ళతోటి ఎంజాయ్ చేసిరా. ఫెండ్స్ తోటిన ఆ ఆ.
అంత.
అవునా అంటే ఇప్పుడు పండగ జరిగేటప్పుడు ఈ ఫ్లవర్స్ అవి ఇవి పెడతా కదా ఏమేమి ఫ్లవర్స్ తెచ్చిరు మీకడ ఏమేమి దొరికుతయి.
మ దగ్గిర తంగేడు పువ్వు త గునుగు పువ్వు. అల్లి పువ్వు ఇంక చాలా రకాలు దొరుకుతాయి.
అవునా.
టేకు పువ్వు టేక్ పువ్వు బంతి పూలు
ఆ.
అవే దొరుకుతాయ్ ప్రెజెంట్.
అవునా. పెద్దదే పెడతారా బతుకమ్మ బాగా. అవునా. హు. ఈ శారీస్ ఇవన్నీ సెట్ చేసుకొని మంచిగా నీటి గా రెడీ అయితారు అనుకుంటారు కదా.
అవును.
అవునా. ఇంకేం చేస్తారు అమ్మ వాళ్ళ ఇట్లా.
అమ్మ వాళ్ళు ఇగ ఏముంది బతుకమ్మ వచ్చిన తర్వాతకి పట్టుకో ఉండి అని ఇస్తారు. పట్టుకొని వెళ్దాం మేము.
అవునా అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు పాడుతారు ఆడ. అంటే ఎక్కడనో ఒక్కడ సెటిల్ అయితారు కదా బతుకమ్మ పెట్టడానికి.
అవును అవును మార్నింగ్ సిక్స్ కి. స్టార్ట్ చేశారు మనీ కాదు ఈవినింగ్ ఈవినింగ్.
ఈవినింగ్ స్టార్ట్ చేతర అంటే పేరవడం ఈ. ఈవినింగ్ స్టార్ట్ చేతరా
పేరువాడ మధ్యాహ్నం నుంచి ఒకటి ఒకటిని ఒకటి గంటల నుంచి లే స్టార్ట్ చేస్ పెద్ద బతుకమ్మలు చేస్తరు కదా.
ఆ.
ఇగ అప్పటి నుంచిల స్టార్ట్ చేసి ఆ ఇగ నైటు ఆరు గంటలకి ఇట్లా పట్టుకో పోతారు సాయంత్రం ఆరు గంటలకి.
అవున అంటే ఇట్ల తొమ్మిది రోజులు ఆడతార అంటే ఫస్ట్ రోజు. డీజే గిట్ల అన్ని పెట్టి అట్లా ఎగురుతారు కదా. ఆ ఎగిరిన తర్వాతకి.
తొమ్మిది రోజులు ఆడతారు ఇక్కడ.
తొమ్మిది రోజులు ఆడతారా.
హు
అంటే రోజు అట్ల ఆడతారా అట్లా చేసి ఒకటే రోజు ఫస్ట్ రోజు చేసి మల లాస్ట్ రోజు ఈవినింగ్ చేస్తార
ఆహా లేదు ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే ఇగ లాస్ట్ వరకు ఈవినింగ్ చేసుకుంటూనే ఉంటాం.
ఆ ఆడుకుంటేనే ఉంటారుగా ఏ రోజు ఆ రోజు. ఈ పువ్వులు ఇట్లా తెచ్చుకొని. బతుకమ్మలు వేడ్చి ఆడుతారా ఇగ. అవునా. అ డీజేలు రోజు నడుత్తాయా అంటే డీజే పెట్టి పాటలు డప్పులు ఇట్లా డప్పులు పెట్టి ఎత్తరా? లేకపోతే డీజే పెడుతరా ఎక్కువ?
ఎక్కువ డీజేనే
డీజేనే పెడుతరా అంటే అప్పట్లా బాగా డప్పులు పెట్టి స్టెప్పులు గిట్ల అవి ఇవి ఏసేది కదా మరి అ
ఇప్పు ఇ ఇప్పుడు చేంజ్ అయింది కదా డీజే లేన్ది ఇగ డ్యాన్స్ కూడ ఇవ్వరు కదా!
అవునా
మ్మ్
హ్మ్ఁ హ్మ్ అంటే కొత్త బట్టలు ఇట్ల కొన్కుంట్రా పండగకు
ఆఁ కొన్కుంటం
అదే మా దగ్గర గూడ అట్లా కొంటరు. ఈ పండగకు గొంటరు చాన వర కు అన్ని పండగల కంటే ఈ బతుకమ్మ పండగ బా జేత్తరు గ్రాండ్. గా
మ్మ్
మ్మ్ అట్లుంటది అట్లుంటే బాగా అనిపిస్తది. మా దగ్గరనైతే గ్రాండ్గా అనిపిత్తది. మ్మూఁ ఎలా చేస్తర్ మీ దగ్గర?
అందరు పట్టుకొని బతుకమ్మలన్నీ పట్టుకొని పోతరు ఒకా ప్లేస్ కాడికి పోతరు.
మ్మ్ఁ
పోయి బతుకమ్మలు పెట్టినంక తర్వాత సప్పట్ల్ అంటే ఫస్ట్ సప్పట్లు కొడుతరు.
ఆఁ
సప్పట్లు కొట్టిన తర్వాతకీ సాంగ్స్ పెడుతరు డీజే సాంగ్స్.
మళ్ళా అంటే పాటల తోటి మనం పాడుతం కదా, అట్ల పాడిన తర్వాతకి కొదిసేపటికి అయినంకా వత్తదా డీజే వత్తదా?
ఆఁ డిజే వస్తది.
అప్పుడోస్తదా, మా దగ్గరనైతే అట్లనే వస్తది అందుకే మీ దగ్గర ఎట్లుందనీ
మా దగ్గర అయితే ఫస్ట్, స్టార్టింగు చప్పట్లు కొడుతరు అంటే నోటితోని పాడుతరు.
ఆఁ అవే నోటి తోటి
తర్వాత సాంగ్స్ పెడుతరు.
హ్మ్ హు
మ్
గ్గర ఎట్ల చేస్తరంటే ఆ ఫస్ట్ రోజూ ఈ దుర్గా మాతని విగ్రహాన్ని తెత్తరు అన్నట్టు పెద్ద విగ్రహాన్ని తెత్తరు. ఆ తెచ్చి ఒక దగ్గర పెట్టి, అంటే అది వచ్చేట ప్పుడే డీజే వెట్టి ఎగురుకుంటా వస్తరు.
హ్మ్ఁ
అట్లా ఎరుకుంట వచ్చిన తర్వాత ఒక దగ్గర ప్లేస్ కాడ కొంచెం నీట్గా రెండు రోజుల ముందే నీట్ గా చేసి పెడుతరన్నట్టు. గుడ్సే లాటివి ఏసి అన్ని డెకరేషన్ పువ్వులు అవి ఇవన్నీ పెడుతరు పెట్టిన తర్వాతకి, ఎగురకుంట తీసుకొత్తరు, ఎగురుకుంట తీసుకొచ్చి ఆడ పెడుతరు, ఆడ పెట్టిన తర్వాతకి ఇగా ఇగ బతుకమ్మలు గిట్ల పేరిచటోలు ఉంటరు కదా ఇప్పుడు ఎవరిళ్ళల్ల వాళ్ళు పేర్చుకొని ఇగ వేరే దగ్గరికి బతుకమ్మని పట్టుకొని పోతరు అన్నట్టు మా దగ్గర. టుకవోతరు పట్కపోయి ఆడ కొద్దిసేపు అంటే ఫస్ట్ రోజు డీజే పెడతారు ఆడ డీజే పెట్టి పాటల తోటి ఫస్ట్ పోగానే ఆ ఇ పాటలు పాడతారు పాటల తర్వాతకి డీజే వస్తుది డీజే వచ్చినాక డ్యాన్స్ ఇట్తరకోసేపు ఉండి మళ్ళ వస్తారు వచ్చిన తరవారకు ఇక్కడ దుర్గామాత నిలబెడతారు కదా ఆ దుర్గా మాత నలవచ్చ పట్న దగ్గరకి వచ్చి డ్యాన్సు లు అవి ఇవి ప్రోగ్రాం లాగా చెప్తారు అట్లా తొమ్మిది రోజులు చేస్తారు అన్నట్టు
ఆహా అచ్చా
తొమ్మిది రోజులు తీసి చేసిన తర్వాతకి
ఉ
ఆ అట్లా తొమ్మిది రోజులు రోజు రోజుక్క
బాజార్గువుతుందా
బానే జరుగుతుందండి మా దగ్గర ఎట్లా అంటే ఆ చెరువు దగ్గరకని ఒక గుడి ఉంటది అన్నట్టు హనుమాన్ గుడి అని ఉంటది హనుమాన్ గుడికి అడికి తీసుకెళ్తారు అడికి హనుమాన్ గుడికి ఇక్కడ చుట్టటు గద్దెలాగిస్తారు ఫస్ట్ గద్ద వేసి దల చుట్టూ మొట్లో మొత్తం బొట్లు పెడతారు ఒక చెట్టు పెడతారు అన్న ఫస్ట్ ఒక చెట్టు పెట్టి దాని చుట్టూ గద్ద వేసి దానికి అలుకుతారు ఉన్నట్టు ఎర్ర మట్టి తోటి అలికి దానికి మొత్తం ముగ్గులు పెడతారు ముగ్గులు పెట్టి దాని చుట్టూ బతుకమ్మలు పెడతారు
ఆ
అట్లా వెట్టి ఫస్ట్టు ఇక పాటలు పాడతారున్న నోటి తోటి పాటలు పాడతారు పాడిన తర్వాతకి ఇక కొసపుయినాక ఇక డీజిల్ లాంటిది వత్తా కురుతా ఉంటారు ఇక అట్లా చెప్తారు మా దగ్గర ఇక ఫస్ట్ రోజు ఆ రోజు అయిపోతుది ఇక తెల్లారి నుంచి ఎట్లా అంటే ఆ రెండో రోజు రెండో రోజు ఎట్లా చేస్తారు అంటే ఇక చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇక పెద్దళ్ు వెళ్లరు ఇక ఎక్కువ ఇక చిన్నపిల్లలు ఏం చెప్తారంటే చిన్న పిల్లలు వెళ్తారు చిన్న చిన్న బతుకమ్మ లాంటివిేరుతారు ఇంట్లో ఊళ్ళలో దొకుతాయి కదా ఆ పూ్లు ఆ పూలు ఈ పూలు వేసుకొని పోతారు కలర్ కలరి ఆడ పెడతారు ఐదు తీర్ల పువ్లు వేసుకొని పోతారు వేసుకని పోయి ఆడ చిన్న చిన్నగా ఎగురుతారు సప్పుడేక వస్తారుగా పిల్లలేగా పెద్దలు ఓరుగా తక్కువ ఇక లాస్ట్ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక లాస్ట్ రోజు పోతారు బాగా ఏం చేస్తారు ఇక దుర్గామాతని ఎట్లా అంటే ఆ ఇక చిన్న పిల్లలు పోతారు కాడికి ఎప్పటికి పోయిన తర్వాత పెద్ద పూజ కాడికి రోజు వెళ్తారు అన్నట్టు ఈ రోజు మా అంటి ఇప్పుడు మా పెద్ద ఊరు కదా పల్లెటూరే గాని పెద్ద ఊరు అన్నట్టు మాది విలేజ్ పెద్దది అన్నట్టు అయితే ఇ అక్కడికి ఎట్లా అంటే ఆ రోజు అ ఆ ఇట్లా చేస్తారు అంటే పూజక వెళ్తారు అన్నట్టు కొబ్బరికాయలు ఇట్లా సారీస్ పట్టుకుని వెళ్తారు అన్నట్టు దేవునికి పెడతారు అన్నట్టు రోజుకు కొద్దిసారి ఇట్లా మొక్కిన తీరుంటది అన్నట్టు తీసుకెళ్తారు తీసుకెళ్ళలి అడవి పూజ చేస్తా ఉంటారు పూజ చేస్తంటే అయ్యగారిని తీసుకొచ్చి ఇట్లా మంత్రాలు ఇట్లా ఇవిది అవుతారు ఆ అట్లాంటది అన్నట్టు బాగుంటది ఈ అట్లా ఎవళ నచ్చ వచ్చినళ్ళు వాళ్ళు ఇప్పుడు మా దాంట్లో మేము ఎప్పటిక వెళ్తాం ప్రతి సంవత్సరం పోదాం అన్నట్టు ప్రతి సంవత్సరంలా ఒక ఐదు సార్లు పోతాం పూజకు ఆ ఐదు సార్లా పోతాం అట్లనే ఏక కొందరు మంచిగా అనిపించిన ఒళ్ళు అట్ల అట్లా వత్త ఉంటారు ఇగ వెళ్తారు బాగుంటది అట్లా మళ్ళా ఆ సారీస్ ఏం చెస్తార అంటే ఇట్లా శారీస్ ఉంటాయి కదా అంటే తొమ్మిది రోజులు కట్ అంటే సారీస్ లాస్ట్ రోజు ఏలం పాటేస్తారు అన్నట్టు
అవునా
కొనుక్కుంటారు కొనేటోళ్లు దేనిసారి కావాలి మనకి మంచి జరగాలి అనుకుంటే అట్లా కొనుక్కుంటారు అన్నట్టు
ఆహా ఆ
ఆ అట్లా కొనుకుంటారు బాగుంటది అట్లా సారీస్ రేట్ల బట్టి ఇట్లా వలంపాట వేస్తే ఇగ కొంటారు అన్నట్టు అ పోయినసారి మా మమ్మీ కోన్నది ఒకటి సారి
అవునా
ఆ మీ దగ్గర ఎట్ల జరుగుతది మరి
మా దగ్గర ఇక్కడ పెట్టరు
హు ఎట్లా చేస్తారు
అసలు దుర్గమాతనే పెట్టారు మా దగ్గర ఆ ఓన్లీ ఒక బతుకమ్మ ఇట్లా మన చిన్న చిన్న పండుగలు వస్తాయి కదా అవి పెడతారు
అవునా
హు వినాయక చవితిక చవితి కూడా గ్రాండ్ గా జరుగుతది ఇక్కడ
అవునా
హు